హలో బాగున్నా అక్క మీరు బాగున్నారా ఏం చేయలేదు అక్క మీరేం చేస్తున్నారు బంచి చేసినారా డిఫెండ్ చేసినారా మీ హ్మ్ ఇల్లాక్కతిన్నా
ఏదో శబ్దం వస్తందిక
తూప్పుడుూ ఇప్పుడు ఓకేహ నా మాట వినిపిస్తుందా నేటికికు వినిపిస్తాను అక్క ఏమ అ వినిపిస్తా లేదక్క ఏమి విపలేదు తిన్నారారు ఆ తిన్నాము అక్కం పనియిపోయిందా అంతా అయిపోయింది మీ ప పోందా
ఆ అయిపోయింది
మీరు ఏం ఇంట్లోనే ఉంటారా హౌస్ వైఫ్ ఇంట్లోనే ఉంటాను ఉహ మరు సధి మేము సిటీలో ఉంటాం
అవునా మేం విలేజ్ అక్క
ఆఓహ విలేజ్ లో ఎట్లాంటుందో ఒకసారి చెప్ప
ఆ చెప్తాక అంటే నార్మల్గా అయితే ఇంతకు ముందు కరోనా
నా ఇదన్నే ఉన్నింది కదా ఉమ్ వెజిటేబుల్స్ ఇట్లాంటివన్నీ బయటికి పోయ్ తీసుకోవళ్ళ కదా. కరోనా టైం లో ఇబ్బంది కదా అందరికి అవును లేండి. అందుకు ఇక్కడే ఇంటి ముందరే ఒక పెద్ద మాదిరి ఉందా పెద్దగా
సోమవారము శుక్లవారం
వస్తారు ఆటోలో ఇక్కడ అన్ని కట్ట మీద పెట్టుకొని అవును లె సేల్ చేస్తారా అంటే ఇ అందరు ఇక్కడే తీసుకుంటారు మళ్ళీ వేరే ఊరికి పోయి తీసుకోవాల్సిన అవసరం ఉంటదా అవును లేండి మీ సైడ్ అయితే ఇక్కడ అయితే అంతే అండి మామూలుగా రోజూ వస్తారు ఆ ఆ కూరగాయల బండి వస్తది రోజు కూరగయల్ బండి వాళ్ళు రోజు తీసుకొని వస్తారనమాట రోజు డిఫరెంట్ గా ఇం ఇక్కడే ఇంటి దగ్గరకే రోజు వస్ స్తరు ఇంకా మేము కిందికెళ్ళి తీసుకుంటాం. అవును అండి కిందికెళ్ళి తీసుకొని వచ్చి ఇంగేమన్నా కూర చేసుకుంటాం అనమాట అవున అంటే అన్ని దొరుకుతాయ అక్కడ ఎటు జెడ్ ఆ దొరుకుతాయ్ అక్క అన్ని దొరుకుతాయ్ కాలిఫ్లవర్ కోసిగడ్డ ఇట్లాంటివన్నీ ఆ అన్నీ దొరుకుతాయ్ అన్నీ వెజిటబుల్స్ ఏ అవునా అన్నీ దొరుకుతాయి తీసుకొని వస్తారు వాళ్ళు రోజు ఉ ఫ్లవర్స్ వేరే వాళ్ళు తీసుకొని వస్తారు కవేరా మదిస్ అవులే కాయగూరలు ఒకరు పూలు ఒకరు ఇట్లా తీసుకొస్తారేమో కద. అవును అవును అక్క మీ సైడ్ ఫ్లవర్స్ అన్ని వాళ్ళది ఇస్తార. వేరే వాళ్ళు ఇస్తారు
ఆ వేరే వాళ్ళు తెస్తారు గంపల్లో తీసుకొని వస్తారు అంటే డైలీ తీసుకురారు ఫెస్టివల్స్ ఉన్నప్
ఆ డైలీ వస్తారు అక్క మాకిడ తీసుకుంటారా మీరు వచ్
ఆ తీసుకుంటాం తీసుకుంటాం అక్క ఇంటి దగ్గర కొన్ని
కొన్ని చేమంతి చెట్లు ఇట్లాంటివి ఉన్నాయి. నాకు గులాబీలు ఇలా చెండు పూలు ఇట్లాంటివి కావాలి. కదా పండుగలు ఖచ్చితంగా అవి వస్తే వాళ్ళతోనే తీసుకుంట అవునవునులేండి ఉమ్ అంటే పల్లెల్లో వాతావరణం మీరు ఎట్లా ఫీల్ అయితారు. ఉమ్ బాగుంటుంది. ప పచ్చని వాతావరణం
ఆ
చాలా బాగుంటుంది. నేను మా అమ్మ వాళ్ళు ఊరికి వెళ్తాను కదా. ఆ నేన్ పెరిగినయంతా పల్లెటూరు లోనే ఆ మ్యారేజ్ చేసు అది ఇట్ల క్కడ అనందపూర్ సైడ్ ఒళ్ళ చేస్కుంన్నడు ఔన ఔనునండి పల్లెటూర్లోనే ప్ గినం మెమ్ గుడ అంటే మీరు అమ్మ వాళ్ళ ఊరికెళ్ళినప్పుడు క్లేమేట్ అంత ఎంజాయ్ చేస్తారా బాగా ఆ బాగా ఎంజాయ్ చేస్తాం అక్క బాగుంటుందం ఆ ఇష్టమే ఇష్టమే ఎందుకంటే మే పెరిగీది గుడా పల్లేటూర్లోనే గదా అంటే ఇప్పుడు మ సిటీస్ లో ఉంటారు గదా సిటీస్ త పోల్చుకుంటే విలేజ్ ఏంది కదా ఔనక్క చాలా అన్ని అంటే ఖర్చులు తక్కువ ఉ తర్వాతా బాగుంటుంది అందర్తో దొరుతస ఔనౌను అందుకే పల్లెటూరులో ఐతే ఎవరన్నా పెడ్తారు అ వెజిటేబుల్స్ గాని మన్న గాని చిక్కుడుకాయలు ఆకూర ఆ అట్లా అట్లా ఏమన్నా పెడ్తరనమాట బెండకాయలు అగానీ అట్లా ఆ అండదుట్ కొనాల్సిందే అదిగా గ పల్లెటూర్లలో గుడా బాగుంటుంది అందరుూ బా మాట్ ట్లడ్తరు బా చుట్టు పక్కలు ఉన్న వాళ్ళందరు బాగ కలుస్తరు ఆ తొందర్గ పని చేస్కోని వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఒచ్చి కూర్చుని టైం పాస్ అయ్యే దాని కోసం మాట్లాడ్తా ఉంటారు గదా ఔనక్క ఆ ఔనక్క ఔను లేడీస్ అట్ల అది ఇప్పుడు అట్లా లేదు కదా ఔనక్క ఔను
ఇప్పుడు టీవీస్ ఇవన్నీ ఒచ్చినప్పటి నుంచి సీరియల్సు సినిమాససు ఇవే చూసుకుంటే ఇంట్లో నుంచి
ను బయ రావడం లేద అవునక్క అవును మూవీస్ చూస్తాంటారా సినిమాల క పోతంటారా మీరు ఫంక్షన్ హాల్స్ సినిమా హాల్కి అ లేదక్క మెమ్ ఇంటి దగ్గరే సినిమా హల్కి పోర ఆ ఎప్పుడన్నా ఎళ్ళతమక్క అంటే లాస్ ఏ మూవీ చూసినారు మీరు సినిమా హా లో రీసెంట్ గా అయితే పోలేదు ఒక మ్యారేజ్ తర్వాత అలా వైకుంఠపుర లో భీష్ ఔనౌన్లేండి ఔనౌన్లేండి మేమూ సెంట్ గా అవతార్ సినిమా చూస్నము అంటే పిల్లల్కి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది గదా అది ఐతే అందుకనేసి మేము ఆ మూవీకి వెళ్ళింటిమి అవున హు అవును అక్క హు మీ బాబు కదా మా అమ్మ వాళ్ళు ఇది అక్క మొక్కజొన్నలు పెడతారు తర్వాత వచ్చేసి మడి పెడతారు
మడి అవునులే బియ్యం